హలో
ఆ
బాగున్నామండి మీర ఎలా ఉన్నారు మీకు మా వాయిస్ వినిపిస్తుందా
ఆ వి
మీ వాయిస్ సరిగా వినిపించట్లేదు కొంచెం బాగా మాట్లాడండి
మాకు సిగ్నల్స్ లేవండి ఇక్కడ
అవునా తిన్నారా అండి ఉ ఏం చేస్తున్నారు. మీ వాయిస్ సరిగ్గా రావట్లేదండి
బాగోలేకపోతే సరి ఇక్కడ కూచునన్
ఓకే ఇప్పుడు వినిపిస్తుంది ఏం చేస్తున్నారు ఏం వర్క్ చేస్తారు.
ఫార్మసీలో వర్క్ చేస్తున అండి చేస్తారో
నేను ప్రజెంట్ కాలీనే అండి తిన్నారా
తిన్నారండి ఫార్మసీలో వర్క్ చేస్తాను అంతే ఇంక డైలీ ఆ ఫార్మసీలో వర్క్ అర్జెంట్స్ అయిన ఇంటికెళ్లలీ
అవునా
దానికి దానికి డిఫరెన్స్ ఆహ అట్లంటాంది
మీ ఫ్రెండ్స్ నేమ్ ఏ ఓకే ఓకే మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారండి
ఉన్నారు చాలా మందే ఉన్నారు
అవునా
కొంతమంది బాయ్స్ ఉన్నారు కొంతమంది గర్ల్స్ నేనా పప్పు అన్నం ఆ
కర్రీ ఎం తిన్నారు
అదే పప్పు కర్రీ ఆ మామిడికాయ్ పచ్చడి మామిడికాయ్ పచ్చడి
మీరు పింపుల్స్కి ఏదైనా బెస్ట్ క్రీమ్ ఏదైనా ఉంటే చెప్తారా అండి
పింపుల్స్ అంటే యాక్నీ పోయేదానికి యాక్ని కీమ్స్ ఉంటాయి కొన్ని యాక్ని స్టార్
రెటినాల్ సజెస్ట్ చేసారండి నేను రివ్యూ అంతా చూశాను అది యూస్ చేద్దాం అనుకుంటాన్నా
అయితే నేనిప్పుడే వింటున్నాను దాని గురించి సర్చ్ జేయాలి
నేను బెస్ట్ ఓపెన్ పోర్స్కి బెస్ట్ క్రీమ్ అని సెర్చ్ చేసాను అప్పుడు రెటినాల్ అని చూపిచ్చారు బాగా వర్క్ అవుతదంట రివ్యూస్ చూసాను యూట్యూబ్ లో కూడా
ఉమ్
మంచి రేటింగ్ ఉండి, యూస్ కూడా బాగుంది అది యూస్ చేద్దాం అనుకుంటున్నాను
చెయ్యండి బెస్ట్ ఆ ఏ కదా రివ్యూ బాగుంటే బానే ఉంటది బెస్టే అన్
ఉ అదే ఆర్డర్ పెట్టుకుందం అనుకున్నాను, ఫార్మసిస్ట్ లో ఏమైనా అవైలబుల్ గా ఉంటుందేమో అని అడిగానండి మిమ్మల్ని
ఫార్మసీలో అంత ఉండదండి అంత ఆన్లైన్ ప్రోడక్టు బయటే గొనుక్కోవాలే ఎక్కడ అంతా మూవింగ్ అయ్యేటివె దొరుక్ తే ఇక్కడ, అదంతా నాన్ మూవింగ్ ప్రొడక్ట్
అపోలో ఫార్మసీట్లో కాస్ట్ ఎక్కువ చూపిచ్చింది ఇక్కడ.
ఇన్ క్లిక్ ఆర్డర్ చేయాలండి ఫ్లిప్కార్ట్ లో వర్తుంది ప్రైజ్.
ఉమ్ పర్పల్ లో జూ రిచ్ గదా
పర్పుల్లో టూ మచ్ ఆఫ్ కాస్ట్ అండి
ఒకే అదే బ్రాండెడ్ బట్ అంటే మంచి క్వాలిటీ ఉండేదే కొనుక్కోవాలండి.
అదే అండి అది ఒక్కొక్క యాప్ లో ఆ ఆ సేల్సు రేటింగ్ అనేది ఒక్కోలా పెట్టుంటారు సో అలాగా.
ఓకే
మనం ఎంఎల్ బెట్టి కదా ప్రోడక్ట్ యూస్ చేస్తాము.. అదీ చిన్నది నెంబర్లు ఫ్లిప్కార్ట్ లో ఉంది అది కొనాలి అనుకున్ టున్నాను
హూ
ఉమ్ ఇంకేం ఏమైనా చెప్పండి ఒక టెన్ మినిట్స్ మాట్లాడండి, మీకు ఇష్టమైన మూవీస్ ఏంటి.
నాకా
ఉమ్
ఎవడు ఇష్టం
ఓకే అండి
ఇంకా ఆ పవన్ కళ్యాణ్ మూవీస్ చాలా ఇస్ ష్టం బాగిష్టం. హీరో పవన్ కళ్యాణ్
హీరోయిన్ ఎవరు ఇష్టమండి
అనుష్క ఇష్టం
ఓకే
ఆ పర్వాలి మంచి గుడ్ నేచర్.
మ్మ్ ఎస్ అండి ఇంకేంటండి మేము మూవీ చూస్తున్నాం తిన్నాము, చపాతీ చేసుకొని తిన్నాము.
పిల్లలున్నారా మీకు సో
పిల్లలు లేరండి ఇక్కడ హాలిడేస్ కి మా బంధువులు పిల్లలంతా వచ్చున్నారు వాళ్ళంతా ఇంకా ఇంట్లో చాలా అల్లరిగా ఉందండి పిల్లలు వాళ్ళంతా మా బ్రదర్ ఒచ్చాడు హైడ్రాబ్యాడ్ అంతే అండి మాట్లాడలేదు ఇంకా మాట్లాడాలి
ఎప్పుడొచ్చారు
మార్నింగ్ అండి
బాగున్నారా
ఇంకా పోయి చూడలేదండి ఏళ్లలి ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి
మా సైడు గుడ ఎక్కువ ఎండలున్నాయ్ మీ సైడ్ ఎక్కువ ఎండలు ఆహ్
అవునండి ఈ మధ్య కొంచెం చల్లగా అలాగ ఉన్నింది ఇప్పుడు చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయి ఉమ్ చాలా అండి ఈ రోజయితే ఈ మధ్య కొంచెం కొంచెం అలాగ చల్లగునింది పర్లేదు ఇంకేంటండి అంద్రు బాగున్నారా ఇంట్లో వాళ్లంతా
బాగున్నారు అందరు మీరు బాగున్నారా మీట్లోందరు బాగున్నారా
మా ఇంట్లో కూడా అందర బాగున్నారండి నేను బాగున్నాను మీకు ఇష్టమైన గాడ్ ఎవరండి
వెంకటేశ్వర స్వామి చెంగాలమ్మ సుబ్రమణ్య స్వామి ఇద్దరు ఇష్టమే ఎక్కువగా వేలీళు మా కొలాదైవం
ఓకే అండి గవర్నమెంట్ జాబ్స్కి ఏమైనా అప్లై చేసుకోవచ్చు కదండి మీరు
చేయాలండి వదల్లేదు ఇంకా నోటిఫికేషన్స్ ఏవి రాలేదు చేయాలి
ఓకే అండి ఇంకేంటండి ఏదో ఒక పోస్ట్ వదిలారు ఎంటప్ప పోస్ట్ అది మర్చిపోయాను ఐడియా లేదు వచ్చే గుర్తున్నాక చెప్తానులేండి
ఆ సరే అండి
ఊహు
ఇన్ఫార్మ్ చేయండి
కాండీ మీకు ఇష్టమైన డ్రెస్సెస్ ఎలాంటివం దీ
కుర్తీ సెట్లు ఇష్టం అనార్కలి సెట్స్ ఇష్టం
ఆ ఓకే
రీసెంట్ గ ఏమైనడ్రెస్సులు కొన్నార ర
లేదండి ఒక డ్రెస్ కుట్టించాను
ఉమ్
అది వేసుకోవాలి
ఓకే అండి నేను డ్రెస్ కొనాలి అనుకుంటున్నా సారితో ఫ్రాకు రీడిజైన్ చేపించాలి అనుకుంటున్నా
ఉ సేం
ఊ
నేను కూడానుకు నాయి చేపించారూ
ఉమ్
ఇంకేంటండి సరే అండి
ఒక త్రీ మినిట్స్ అలా మాట్లాడండి
అదే మాకు కస్టమర్స్ వస్తున్నారు అందుకని
ఏం కాదులేండి ఇక్కడ మా పిల్లలు కొం కొంచెం కొట్లాడుకొని అలిగి అల్లరి చేస్తున్నారన్ అదీ
ఉ అయ్యాయో
ఉ పక్కన ఇంట్లో ఒక చిన్న బుడ్ బిడ్డోడూ అలిగి కూర్చున్నాడండి మా ఇంటికి
ఏమైంది అబాబు కి
ఏమో అండి మూతీ నల్లగా పెట్టుకొని ఉమ్మని వాచీ నన్ను చూసి నేను కాల్ మాట్లాడుతుంటే నవ్వుతూ ఉన్నాడు సిగ్గుపడుతూ మ్మ్
ఎవరేమన్నారా ఆ బాబుని
ఆ బాబు సైలెంట్ గానే ఉండడండి తిరుగుతూనే ఉంటాడు దానికి వాళ్ళ ఆత్మ అరుస్త వస్తూ ఉంటదన్నమాట సో అలాగండి ఆ బాబుని కంట్రోల్ చేయడం కష్ట్ మన మాట తిరగ డబ్బ
ఆండ్ మోరోవర్ గుడ్ న్యూస్ అండి మాకు మెడికల్ షాప్ లమ్ తీర్తు ఉండవండి
లీవ్ అండి
ఆ ఆ రోజు అందరికీ లీవ్ ఇస్తారు ఆంటీ ష్
ఓకే ఓకే వై వై అండి ఎందుకు
ఏమో తెలిదండి బంద్ అంట ఆ రోజు మాత్రము లీవ్ ఇస్తానని చెప్పారు మాకు అది ఎంతవరకు నిజమో తెలిదు ష్ ఉ ఉమ్ మీరెక్కడున్ ఉంటారు మీ దగ్గరగా ఉండేటివి నీడ్ అయిన మెడిసిన్స్ తెచ్చుకోండి
ఏంటి డీటైన్ మెడిసన్స్
నీడ్ మీ ఏ మెడిసిన్స్ సైత అవసరం అవుత తాయో అవి తెచ్చి పెట్టుకోండి ముందు జాగ్రత్తకి ఆ సరేనండి
ఒక్క రోజే కదా ఉండవు
ఆ ఒక్క రోజే ఉండు మళ్ళీ ఉంటుంది ఆ బాబా పా పక్కన ఎవరు ఎవరు అడుగుతున్నారు
ఏస్త అండి
ఆ బాబుకు సమాధానం చెప్తా ఉండాలా మీరు ఉ హు హు
ఆ మా ప చిన్న పిల్లోడు
ఉమ్
అహ చాలా అల్లరి పిల్లోడు
ఉహు
ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు పిన్ని పిన్ని పిన్ని అని
ఉ
సో లాగాండి
ఒకే అయితేే బాగా ఎంటర్టైన్ అవుతూన్నారు తేడా
ఏదో అలా అండి.
హుమ్
ఓకే అండి ఇంకా ఉంటాన్ మరి
ఇంకేంటండి అయితే
ఏం లేదండీ బాయ్.
జాగ్రత్తండి.
అఓకే